ఉమ్ ఎట్లున్నావ్
ఆ బాగున్నాను నువ్వు బాగున్నావా
ఎం చేస్తున్నావు
ఏం చేయాల యూట్యూబ్ లో ట్రావెల్ వీడియోస్ చూస్తాన్న బోర్ కొడుతూ ఉంటే
ఎక్కడకి పోవాలనుకుంటాన్నావు
చాలా ప్లేసెస్ ఉన్నాయి కానీ ఫస్ట్ కాశ్మీ పేస్ చూడాలని వుంది చాలా రోజుల నుంచి
కాశ్మీరా మంజు అంట తోమిథై ఎందుకు ఫస్ట్ ఇష్టం అదే చూడాలని అనుకుంటున్నాం
అంటే అక్కడ స్నో చూడాలి అని ఉంది బాగా చాలా రోజుల నుంచి కోరిక అది నాకు విష్ ఉమ్ ఎంత బాగుంటాయో అ స్లోస్ మనకి తగులుతూ ఉంటే
ఆహా నేను ఇంకా నేను అంతే ఎప్పుడు స్లో డైరెక్ట్ గా చూడాల
అవునా సేమ్ నేను కూడా మరి ఇండియాలో ఫేవరెట్ ప్లేస్ ఏంటి మరి నీకు
నాకా ఊటి ఆ ఎక్కువ ఇష్టం అందే కార్క్ ఫొటోస్ చూస్తుంటేనే చాలా నచ్చుతాయి నాకవి
నైస్ ఇంకా బాగుంటుంది నాకు గోవా గోవా వెళ్ళాలంటే చాలా ఇష్టం చాలా రోజుల నుంచి ఉంది గోవాకి వెళ్ళాలి అనేసి
అమ్ గోవా ఉమ్ బాగుంటుందిలే అక్కడ బీచ్ కూడా బాగుంటుంది అంటే బీచ్ లవర్ అయిఉంటావ్ కదా
అ బీచ్ దగ్గర ఈవినింగ్ అట్లా వాక్ చేసుకుంటా వెళ్తూ ఉంటే ఎంత బాగుంటుందో బీచ్ దగ్గర చాలా బాగా అనిపిస్తానే నాకు భలే ఇష్టం
ఉమ్ కరెక్ట్ ఇంకా సన్సెట్ చూస్తూ టీ తాగుతే ఇంకా బాగుంటుంది
అవునవును ఉమ్ అమ్
మరి ఫారెన్ ట్రిప్స్ ఛాన్స్ వస్తే ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటావు
ఆ ఆ ఫారెన్ ట్రిప్స్ వల్ల అయితే స్విట్జర్లాండ్ అనుకుంటున్నా
స్విట్జర్లాండ్ ఉమ్ మంచి అన్సార్ బా బాగుంటుంది ఆ ప్లేస్ కూడా
ఆ ఉమ్ అవును మౌంటైన్స్ అండ్ ఉమ్ సెన్సారీ చాలా బాగుంటాయి కదా అక్కడ
ఆ నిజమే ఉమ్
ఉమ్ నువ్వు నువ్వు ఎక్కడికి విజిట్ చేయాలి అనుకుంటున్నావు
నేనైతే జపాన్ విజిట్ చేయాలనుకుంటనా
అబ్బా ఇంట్రెస్టింగ్ అసలు ఎందుకో జపాన్ అనేసే
అంటే అది చనా ఫ్యూచర్ లా బతుకుతుంది కదా అని అంటే జపాన్ చానా డెవలప్డ్ కంట్రీ ఇంకా అక్కడ టెక్నాలజీ అన్ని నచ్చుతా ఎంత కొత్తగా ఉంటుంది
అ అవును అక ఆ అవును అక్కడ ఫుడ్ కూడా ఫేమస్ కదా బాగా
ఉమ్ అవును కానీ నేను అక్కడ షాపింగ్ ఎక్కువ చేయాలనుకుంటాను
ఆ నా షాపింగ్ అంటే గర్ల్స్ కి ఫేవరెట్ డ్రెస్సులు ఎప్పుడు చూడు డ్రెస్సుల మీద పోతది షాపింగ్ నాకైతే బలే ఇష్టం
ఉ సెంటనే అంతే చేయలేదు
ఉమ్
ఉమ్మ్ ఉమ్మ్ బాయ్స్ కైతే బాయ్స్ కి ఫేవరెట్ కలకిన్ గ్యాడ్జెట్స్ అన్నమాట
అవును అవును కూడా నిజమే ఉ అయినా వాళ్ళ
ట్రావెల్ చేస్తున్నప్పుడు ఫొటోస్ తీసుకోవడం ఇష్టమా నీకు
నాకైతే చాలా ఇష్టము మొబైల్ గ్యాలరీ ఫుల్ ఫొటో ఉంటాయి నా దాంట్లో
ఉమ్ నేను కూడా కొన్ని ఫొటోస్ చూస్తే మెమరీస్ గుర్తుకొస్తాయి బాగా
అవును ఒక ఫోటో చాలు ఓల్డ్ మెమోరీస్ అన్ని ఆ గుర్తు తెచ్చుకోడానికి గ్యాలరీలో
ఉమ్ కరెక్టే ఇంకా నీకు ట్రైన్ జర్నీ ఇష్టమా బస్ జర్నీనా లేకపోతే లైటా
ట్రైన్ జర్నీనే ఇష్టాం నాకే ఎందుకు నీకు ట్రైన్ జర్నీ బాగా ఇష్టం అవుతది
అవునా ఎందుకు
ఎందుకంటే విండో సీట్ లో కూర్చొని బాగా అన్ని బయట వాత వాతావరణం ఆహరించుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళచ్చు
ఆ కరెక్టే ఇంకా ఎస్పెషలీ నైట్ జర్నీస్ అయితే అయితే ఇంకా బాగుంటుంది ట్రైన్ లో
అవును బలే ఉంటది అదే నైట్ ట్రైన్ లో అదేదో కలర్ లైట్స్ ఉంటాయి చూడు కలర్ పురుగులు అవి ఎంతో బా కనపడతాయో
ఉమ్మ్ కరెక్టే
ఉ
నీకు ఇంకా ఫ్యామిలీతో ట్రిప్ అంటే ఇష్టమా లేకపోతే పేరెంట్స్ తో నా
రెండిటికి రెండు ఇష్టమే కానీ ఎక్కువ నాకు ఫ్రెండ్స్ తో భలే ఇష్టము హు
కరెక్ట్ అందరికి అట్లా ఉంటది ఫ్రెండ్స్ ఫ్యామిలీతో అంతా ఎంజాయ్మెంట్ ఉండదు కానీ కేరింగ్ ఎక్కువ ఉంటుంది
అవునవును ఎగ్జాక్ట్లీ ఉమ్ మరి లాంగెస్ట్ ట్రిప్ ఇష్టమా నీకు లాంగెస్ట్ ట్రిప్ ఎప్పుడున్నా చేసావా అంటే పెద్ద జర్నీ
హ నేనా ఆస్ట్రేలియాను కేరళ విలింటి
నువ్వు కేరళకు వెళ్ళనావ ఎలా ఉంది మరి
వసాలే కేరళ అంటేనే గ్రీనరీ కదా చాలా బాగుందింది ఎక్కడ చూసినా గ్రీనరీ తేనే
ఆ అదే అక్కడ హౌస్ బోట్స్ చూసావా
ఆ చూసిన చాలా బాగుంటాయి
లక్కీ నువ్వు బాగా చూసినందుకు
కా ను నువ్వేది చేసినవు లాంగెస్ట్ ట్రిప్పు
నేను అరకు వెళ్ళాను అరకు
అరకు మంచిగా ఉంటుంది ఆ ప్లేస్ కూడా అక్కడ వెదర్ అయితే ఇంకా సూపర్ ఉంటది
అవును మార్నింగ్ క్లైమేట్ అంటే అమేజింగ్ ఉంటంది అసలు
ఉమ్ ఇంకా ట్రావెల్ అంటే స్ట్రెస్ మొత్తం పోతుంది కదా
నిజమే ఆ నాకైతే ఇంకా కొన్ని రోజులు నార్మల్ రొటీన్ నుంచి వచ్చి బ్రేక్ వస్తుంది అప్పుడు
ఉమ్ ఇంకా న్యూ ప్లేసెస్ చూస్తాము న్యూ అంత కొత్త కొత్త మనుషుల్ని చూస్తాము అక్కడ కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటాం కరెక్ట్ తే బాగుంటుంది ట్రావెలింగ్ కూడా
ఆ అవును అవును ఇంకా కొత్తకద్ద ఆ ఆహారాలు ఫ్రూట్స్ అన్ని ట్రై చేస్తాము
ఆ ఫుడ్ అంటే ఇంపార్టెంట్ కదా మనకి కొత్త కొత్త ఫుడ్ అక్కడ టేస్ట్
అవును కానీ ఆ ఎక్స్పరిమెంట్ చేసేది ఫెయిల్ తయి ఫుడ్ మీద ఎక్స్ప్రెన్వెంటర్స్
కరెక్ట్
ఆ ఒకసారి స్పైసీ అని ఆర్డర్ చేసా తినలేకపోయా నేను అన్ని వేస్ట్ అయిపోయింది
ఆ ఆ అవును
మరి ప్యాకింగ్ ముందే కంప్లీట్ చేసావా
నేనా లాస్ట్ లాస్ట్ మీ ఇట్లో చేస్తారేమో
ఆ నేను కూడా ఊ
ట్రిప్కి ముందే ఎక్సైట్మెంట్ వల్ల నిద్ర కూడా రాదు నాకైతే
సేమ్ ఫీలింగ్ నాకైతే అసలు నిద్ద్రే పట్టదు
మరి మీకు ఒక లిస్ట్ ఉంటుంది కదా ఎక్కడెక్కడికి వెళ్ళాలని ఆ లిస్ట్ లో ఏది టాప్ మోస్ట్ ప్లేస్
ఆ అదే చెప్పా కదా ఇంతకు ముందు స్విట్జర్లాండ్ అని
ఉ ఊ చెప్పావు కదా అప్పుడే స్విట్జర్లాండ్
ఆ నువ్వు
నాకైతే జపార్ అండ్ కాశ్మీర్ వెళ్ళా అండి
ఆ చెప్పని చెప్పావు కదా ఇంతకు ముందే ఊ బాగుంటాయిలే ప్లేసెస్
ఉహు మాకు ఇప్పుడున్న మనమందరం ఫ్రెండ్స్ ఏదన్నా బిక్కు టు ప్లాన్ చేయాలి పా
పక్కా అంటే ఇంకా వెళ్ళి అందరు ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతారు ఉంటే వెళ్ళాలి అంటే ఇంకా ఇప్పుడే వెళ్ళాలి చాలా ఫన్ గా ఉ మేము ఫ్రెండ్స్తో కలిసి
ఉ వత్తరు అంతే ఇంకా నిన్ చూసి నవ్వుతున్నారు
ఏందండి వినిప రాలేదు ఆ వినిపిస్తుంది ఆ ఇంకా లేదు మీరు తిన్నారా
తిన్నమండి ఇప్పుడే సరే అయితే మళ్ళీ కాల్ చేస్తాను ప్లాన్ చెయ్యి ఏదన్నా ట్రిప్కి
ఓకే ఓకే చేద్దాం ఉ బాయ్